హలో
న్నవ్
ఊమ్ బాగున్నా, నువ్వేలా ఉన్నావ్,
నేను కూడా బాగున్నాను, ఈ మధ్య నాకు ఒక ఫీలింగ్ వస్తుంది.
ఏంటా ఫీలింగు
ఇరవై నాలుగు గంటలు సరిపోవట్లేదనిపిస్తుంది, స్టడీస్ అంటా ఫ్యామిలీస్ అంట, ఫ్రెండ్స్ అంట, హాబీస్ అంట, అన్ని బ్యాలెన్స్ చేయడం కష్టంగా ఉంది నాకైతే,
హ్మ్ ఉమ్ అది చాలా మంది కామన్ ప్రాబ్లమ్లే అది అందరికి అందుకే టైమ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు
నిజమే మరి టైం మేనేజ్మెంట్ అంటే ఎగ్జాక్ట్ గా ఏంటి అంటావ్
టైమ్ మేనేజ్మెంట్ అంటే మన టైం ని ప్లాన్ చేసి ఇంపార్టెంట్ పనులు కరెక్ట్ టైమ్ లో కంప్లీట్ చేయడమే టైం మేనేజ్మెంట్ అంటారు
అంటే ఇంకా బిజీగా ఉండడం కాదు ప్రొడక్టివ్గా ఉండడం కదా
ఉమ్ ఎగ్జాక్ట్లీ చాలా మంది బిజీగా ఉంటారు కానీ ప్రొడక్టివ్గా ఉండరు
మరి టైం ఎందుకు అంటావ అంత వాల్యుబుల్
ఎందుకంటే పోయిన టైమ్ తిరిగి రాదు కాబట్టి
మళ్ళీ మనీ మళ్ళీ సంపాదించవచ్చు కానీ వేస్టేడ్ టైం మళ్ళీ పొందలేం కదా
ఉమ్ అవును ఆది చాలా నిజం
అందుకే టైమ్ ఎస్ప్రిషియస్ అని అంటారు
ఉమ్ అవును చిన్నప్పుడు ఈ కోర్ట్ చాలా ఇంపార్టెన్స్ అర్థం కాలేదు దు
ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ వచ్చాక అర్థం అవుతుంది
హ్మ్మ్ ఉమ్ ఆ అవును డైలీ రొటీన్ ప్రిపేర్ చేయడం హెల్ప్ చేస్తుందా
చాలా హెల్ప్ చేస్తుంది
ఎలా అంటావ్
మార్నింగ్ లేచిన తర్వాత ఆ రోజు చేయాల్సిన పనులు లిస్ట్ రాయాలి
ఉమ్ అంటే టుడూ లిస్ట్ అనమాట
అవును
ఆ హ ఇంకా నేను కొన్ని రోజులు ప్రిపేర్ చేస్తాను కానీ ఫాలో అవ్వలేకపోతున్నాను
స్టార్టింగ్ లో అలానే ఉంటుంది ప్రాక్టీస్తే హ్యాబిట్ అవుతుంది
ఉమ్ మరి ప్రయారిటీ ఎలా డిసైడ్ చేయాలి
ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ టాస్క్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి
ఆ అంటే ఇంకా తక్కువ ఇంపార్టెంట్ టాస్క్ తర్వాత చేయ్యచ్చు కదా
అవును ఎగ్జాక్ట్ గా బాగా చెప్పావు
ఉమ్ నా బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చి ప్రొక్రాస్టినేషన్ అన్నమాట
నాకు కూడా కొన్ని కొన్ని సార్లు ఉంటుంది
ఉమ్ అసలు రేపు చేస్తాను అని పోస్ట్పోన్ చేస్తాను ఎక్కువ
తర్వాత లాస్ట్ మినిట్ స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది
ఉమ్ మ్ నిజమే అసలు ప్రోకాస్టినేషన్ అవాయిడ్ చేయడానికి చిన్న టాస్క్ తో స్టార్ట్ చే యాలి
ఒక టాస్క్ కంప్లీట్ అయ్యాక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా
ఉమ్ కరెక్టే
ఇంకా నా టైం ఎక్కువ మొబైల్ వల్ల వేస్ట్ అవుతుంది
అంటే సోషల్ మీడియానా
అవును ఒక ఫైవ్ మినిట్స్ అని స్టార్ట్ చేస్తాను ఒక వన్ అవర్ అయిపోతుంది అలానే చూస్తూ చూస్తూ చూ
మ్ నాకు కూడా అలానే జరుగుతుంది
మరి సొల్యూషన్ ఏంటి ఎంటవు దీనికి
అంటే స్క్రీన్ టైమ్ లిమిట్స్ పెట్టుకోవాలి ఎట్లా అవైలబుల్ గా ఉందిదా ఈ ఆప్షన్ ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాస్ లో అవైలబుల్ గా ఉంటుంది
నోటిఫికేషన్స్ ఆఫ్ చేయడం కూడా హెల్ప్ చేస్తుందా
మ్ డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది
స్టడీ టైమ్ లో ఫోన్ దూరం పెట్టడం బెటర్ కదా
మ్ అవును నిజమే
మరి స్టూడెంట్స్ కి టైం మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్
అంటే చదువు అసైన్మెంట్స్ ప్రాజెక్ట్స్ ఇంగ పరీక్షలు ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి అసలు చాలా ఇంపార్టెంట్ టైమ్ మేనేజ్మెంట్ అనేది
ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా టైం ఉండాలి కదా
మ్ అవును
ఇంకా లాస్ట్ మీ ప్రిపరేషన్ అవాయిడ్ చేయొచ్చు
మ్ అవును ఇంగ స్ట్రెస్ కూడా తగ్గుతుంది
అ అవును నిజమే
మ్ ఇంగ కంటిన్యూస్గా వర్క్ చేస్తే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది
మరి బ్రేక్స్
చాలా మంచిది తెల్సా
షార్ట్ బ్రేక్స్ మైండ్ రిఫ్రెష్ చేస్తాయి కదా
మ్ అవును కానీ బ్రేక్స్ ని ఓవర్ యూజ్ చేయకూడదు
ఆ అదేమో నిజమే లే బ్రేక్ అని స్టార్ట్ చేసి మూవీ కంప్లీట్ చెయ్యకూడదు
మ్ ఎగ్జాక్ట్లీ
చాలా మంది ఎగ్జామ్స్ టైమ్ లో నిద్ర సాాక్రిఫైస్ చేస్తారు
ఆ కానీ అది హెల్తీ కాదు అసలు చాలా ఎఫెక్ట్ అవుతుంది బాడీకి
స్లీప్ లేకపోతే కాన్సన్ంట్రేషన్ తగ్గుతుంది కదా
మ్ అవును ఇంగ మెమోరీ కూడా ఎఫెక్ట్ అవుతుంది
అంతే ఇంకా హెల్త్ ఫస్ట్ కదా ఎంతయినా ఫస్ట్ హెల్త్ బాగుంటే అప్పుడు మేము చదువా చ్చు ఎగ్జామ్స్ కూడా బాగా రాయొచ్చు
మ్ ఎగజాక్ట్లీ
టైం మేనేజ్మెంట్ అంటే స్టడీస్ మాత్రమే కాదు కదా
మ్ లేదు
ఫ్యామిలీ కి టైమ్ ఇవ్వాలి ఫ్రెండ్స్ తో మాట్లాడాలి హాబీస్ మెయింటైన్ చేయాలి ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్ ఇంకా చూసుకుంటే
మ్ అవును ద్ నిజమే అసలు బ్యాలెన్స్డ్ లైఫ్ ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది
అంతెలే నువ్ మార్నింగ్ పర్సనా లేదా నైట్ పర్సనా
నేనా నాకు మార్నింగ్ లో వర్క్ చేయడం చాలా ఇష్టం
నాకు నైట్ లో కాన్సన్ంట్రేషన్ ఎక్కువ ఉంటుంది
హ్మ్ అంతే అది పర్సన్ని బట్టి వ్యారీ అయిత ఉంటుంది మారుత ఉంటుంది
ఉమ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంతా ఏంటి అం తే మన ప్రొడేక్టివ్ టైమ్ ఐడెంటిఫై చేయడం కదా
మ్మ్ ఎగ్జాక్ట్లీ
ఇంకా ఒక ప్రాబ్లం ఏంటి అంటే అందరు అడిగిన హెల్ప్ కి యస్ అంటాను
ఉ నాకు కూడా అలానే ఉంటుంది
తర్వాత నా పనులు పెండింగ్ అయిపోతాయి
హ్మ్ ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో పొలైట్గా నో చెప్పడం నేర్చుకోవాలి మనం కూడా
అది సేఫిష్నెస్ కాదు కదా
కాదు అది సెల్ఫ్ మేనేజ్మెంట్ కిందక వస్తుంది సెల్ఫిష్నెస్ కిందకి ఏం రాదు వాళ్ళ వల్ల మన వర్క్సు అంటే డిలే అయిపోతే స సెల్ఫిష్నెస్ ఎందుకు అవుతుంది సెల్ఫ్ మేనేజ్మెంట్ అవుతుంది హలో హలో
అంతేలే ఇంకా ఫ్యూచర్
హలో ఆ హలో
వినిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తోంది
ఫ్యూచర్లో నా టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేయాలి అని ఉంది ఇప్పుడు
ఉ నాకు కూడా
డైలీ ప్లానర్ యూస్ చేస్తాను
ఉమ్ నేను ఫోన్ యూస్ అతే రెడ్యూస్ చేస్తాను
ఎక్సర్సైజ్ కి స్పెసిఫికు టైమ్ లోకేట్ చే
హ్మ్మ్ నేను ఎర్లీ స్లీపింగ్ హ్యాబిట్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటాను కానీ ట్రై చేస్తాను
ఈ టాపిక్ నుంచి నేను ఒక లెసన్ నేర్చుకున్నాను తెలుసా
ఏంటది
బిజీగా ఉండడం కన్నా ప్రొడక్టివ్గా ఉండడం ఇంపార్టెంట్
ఉమ్ న చాలా మంచి లెసన్
నువ్వు ఏం నేర్చుకున్నావు
నెనీ స్మాల్ హ్యాబిట్స్ బిగ్ చేంజెస్ తీసుకొస్తాయని నేర్చుకున్న ఈ కాన్వర్జేషన్ ని ఈ అంత మాట్లాడాక
ఎక్సాక్ట్లీ అంతేలే
హ్మ్ ఇంకా టైమ్ ని రెస్పెక్ట్ చేస్తే లైఫ్ ఆర్గనైజ్డ్ గా ఉంటుంది
టైమ్ మేనేజ్మెంట్ అంటే పర్ఫెక్ట్ గా ఉండడం కాదు
హ్మ్ అవును బెటర్ డిసిజన్స్ తీసుకోవడం
ప్రియార్టిస్ని అర్థం చేసుకోవడము
నా స్ట్రెస్ ని కంట్రోల్ చేయడం
కరెక్టే బా చెప్పావు
ఊహూ ఇంగా ఫైనల్గా టైం మేనేజ్మెంట్ గురించి నా మెసేజ్ ఏమంటే అంటే మనం వెయిట్ పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూస్ చూడకూడదు అనమాట ఇప్పుడు ఉన్న టైం ని పర్ఫెక్ట్ గా యూస్ చేసుకోవాలి
వావ్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది నువ్వు చెప్తా ఉంటే
హ్మ్ థ్యాంక్స్
ఇంకా నే మనిపించ అంటే ఇంకా ఎవీ మా ప్రతి రోజు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తుంది ఇరవై నాలుగురా యూస్ చేసుకుని మా ఫ్యూచర్ ని ఎలా డిసైడ్ చేసుకోవాల అని మా చేతుల్లో ఉంది
హ్మ్ అసలు సూపర్గా చెప్పావు
ఈ కాన్వర్జేషన్ చాలా యూస్ఫుల్గా ఉంది కదా
హ్మ్ అవును నేను కూడా అసలు చాలా ఎంజాయ్ చేసా
ఇప్పుడు టైం వాల్యూ ఇంకా ఎక్కువ అర్థమైంది
హ్మ్ నాకు కూడా ఇంకా ప్రోకాస్టినేషన్ తగ్గించాలి అనిపించింది
మనకు ఇచ్చిన టైం ని ఫ్రెండ్ లాగా రీడ్ చేయాలి
హ్మ్ అవును ఎగ్జాట్లీ ఇంకా తిన్నావా
ఇంకా తినావా
లేదు ఇంకా నువ్వు
ఇప్పుడు తినాలి నువ్వు తిన్నావా
హ్మ్ సర్లే ఐతే
సరే ఇప్పుడు ఆ సరే బాయ్
బాయ్